నమస్తే అండి
నమస్కారం
ఆ బాగున్నారా
బాగున్నాను మీరు బాగున్నారా
హలో
నేను బాగున్నానండి మీరు బాగున్నారు
బాగున్నామండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఊరికే ఉన్నాను మీరు
నేను రీల్స్ చూస్తున్నానండి
సరే
మీరు ఎంతసేపు యూజ్ చేస్తారండి సోషల్ మీడియాని ఏమేం యూజ్ చేస్తారు
హ స ఇన్స్టాగ్రామ్ వాట్సప్ ఇన్స్టాగ్రామ్
హ్మ్ హ్మ్
ఫేస్బుక్
దేదేనికి దేనికి కీ ఎంత సమయం కేటాయిస్తారు
అట్లేం లేదండి ఫోన్ కొంచెం సైలెంట్ లో పెట్రా మేశేజుల్ వస్తునయి
ఆ ఓకే అండి
ఉమ్ మా అట్లేం లేదండి ఫ్రీగా ఉన్న సమయంలో చూస్తూ ఉంటాను
హ్మ్మ్
హ్మ్ మనం కాల్స్ ఇల అంటే మనక్ కావల్సినవన్నీ ఏవన్నా ఎవరన్నా సెంజ్ చేయడం ఫోటోస్ వీడియోస్ ఆర్ డాక్యూమెంట్స్ సమ్ థింగ్ ఎల్స్ అలాంటి వాటి కోసం వాట్సాప్ ఎక్కువ యూస్ చేస్తుంటా తర్వాత ఎంటర్టైన్మెంట్ కోసం ఇంస్ట్రా గ్రామ్ యూస్ చేస్తుంటాం ఫేస్ బుక్ ఇంకా తక్కువ అండి ఎప్పుడో ఒకసారి
యూట్యూబ్ తొండి చూస్తార
హ్మ్ యూట్యూబా అండి యూట్యూబ్ కూడా చూస్తాం
ఉమ్
మీరండి ఏవేవి యూస్ చేస్తరు
నేను ఎక్కువ యూట్యూబ్ చూస్తానండి
ఉమ్
ఇన్ స్ట గ్రామ్ అంతే
ఉమ్ వాట్ సప్ వాడార మేడమ్
వాట్సాప్ చాటింగ్ కోసం ఏమన్నా సెండ్ చేయడానికి వాడతానండి లైక్ పిడిఎఫ్స్ అలాంటివి
ఓకే ఓకే
ఆ
ఇప్పుడు యూట్యూబ్ మీర్ ఎక్కు వాడతామ్ అన్నారు ఇ అ మీరు వీడియోస్ చూడడమే కాకుండా ఇట్లా వీడియోస్ తీయడం షార్ట్స్ చేయడం అలా చేస్తుంటారా
లేదండి జస్ట్ చూడ్డం వరకే అండి
ఓకే ఓకే
ఆ హ మీర్ చేస్తారాండి
నేన్ చేయనండి కానీ మా ఫ్రెండ్ చేస్తుంటడు
హ్మ్
ఆ ఎడిటింగ్ విషయంలో అలా కెమెరా వర్క్ చేయడంలో అలా హెల్ప్ చేస్తుంటాం
ఓకే మీకు ఎడిటింగ్ వర్క్ వస్తదా అండి
ఆ వీడియోస్ నీ కట్ చేయడం అరేంజ్ చేయడం వరకు వస్తదండి పెద్దగా ఏమ్ రాద్
టు మా మ్యానెస్ చేయ్యగలుగుతరు
ఉమ్
ఉమ్మ్
ఏవండి ఇంకా రీల్స్ చేయడం అలాంటివి చేస్తుంటారా ఇన్ స్ట గ్రామ్ లో
ఒకప్పుడు చేసేదాన్ని అండి ఈ మధ్య చేయడం లేదు
ఉమ్ ఎందుకండి ఏమైంది
ఇంన్ ట్రేస్ట్ లేదండి
అంటే అప్పుడున్న ఇంట్రెస్ట్ ఇప్పుడు లేదంటారా
అవన్ అప్పుడు ఖాళీగా ఉన్ ఎక్కు టైం దొరికేది ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు అంత టైం కూడా దొరకదండి
ఉమ్ మంచిగా ఉన్నారా మీకు ఫాలోవర్స్
డు ఆ నేను పబ్లిక్ అకౌంట్ కాదండి ప్రైవేట్ ఎకౌంట్
అవునా ప్రైవేట్ అకౌంట్ లో పెట్టి రీల్స్ చేస్తుంటారా
ఆ ఒకప్పుడు అండి అది నేనే ఏమి ఏం పోస్ట్ చేయ్యను లైక్ ఫొటోస్ మాత్ర మాత్రమే పోస్ట్ చేసుకుంటాను అది ఇన్స్టాగ్రామ్ లో మాత్రమే
ఓకే ఓకే
హ్మ్ మీరేమన్నా పోస్ట్ చేస్తూ ఉంటారా
ఏం లేదండి నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు అలాంటివి
అవుండి ఫొటోస్ తీసుకోవడం అలాంటివి
ఫోటోస్ నాకు చాలా నచ్చుతే తప్ప నేను పెట్టానండి నాకు ఇన్ఫ్రాంట్ అఫ్ కెమెరా కంటే బ్యాక్ సైడ్ అఫ్ కెమెరా అంటే ఇష్టమండి
మ్మ్ మ్మ్
ఊరికే ఊరికే కొంతమంది పెడుతూ ఉంటారు ఏంటికి త్తరంగాను అన్నీ పెడ్తూ ఉంటను
అవునా అండి
దానధర్మాలు నచ్చదా అండి
ఏద్ పెడితే దాన్కి యూస్పుల్ ఉండాలి మీరంటారు
మ్మ్ యూస్ఫుల్ ఉండా లీ హండ్రెడ్ ఫొటోస్ పెడుతుంటారు ఊరికే వంద పెడుతుంటారు బాగున్నారా లేద అనేది కూడా చూసుకోరు
మ్మ్ హ్మ్
ఊ
ఎజుకేషన్ కోసం ఏ సోషల్ మీడియా యూస్ చేస్తారండి మీరు
వాట్సప్ వాట్సపె అండి కాలేజ్ గ్రూప్స్ స్కూల్ గ్రూప్స్ వెబ్డం ఇంకా గూగుల్ క్రోమ్
హ్మ్ ఏట్రూల్స్ ఏమ్ యూస్ చేయరా అండి లైక్ చాట్ జీ పి టి కో పైలెట్
లేద్ లేదండి నేనేవి యూస్ చేయడంలో నాకంత అవ్సరం పల్లేదు ఏది జస్ట్ ఇంక ఇప్పుడు ఈ మధ్య ఒక త్రీ ఫోర్ డేస్ అంటే వన్ వీక్ నుంచి చాట్ జిపిటి యూస్ చేస్తన్నాండి ఇంకాడా నేర్చుకోడాన్ని
ఒకొ కన్నడ నేర్చుకుంటున్నారా మీరు
మ్మ్ అవును అండి
మ్మ్ ఆ
మ్మ్ చెప్పండి
ఆ లైక్ మీరూ గేమ్ ఒకే గేమ్స్ చూస్తరాండి క్రికెట్ అలాంటివి
హ్మ్ బా చూస్తా అండి క్రికెట్
మ్మ్ దానికీ ఏ యాప్స్ లో చూస్తారండి
ఎ ఆప్స్ అంటే ఏ దాంట్లొ వస్తే దాంట్లొ అండి వస్తే హాట్స్టర్ రు
సోని టీవీలొ వస్తది
మ్మ్
వియె సినిమాలో వచ్చేది.
ఉమ్.
అలా అండి.
సోషల్ మీడియాని మీరూ యూస్ఫుల్ గానె యూస్ చేసుకుంటార. మిస్యూజ్ కూడ చేస్తారా అండి.
మేము యూస్ఫుల్ గానె యూజ్ చేస్తామండి. బట్ ఇట్లా రీల్స్ అది ఇష్టం. ఇప్పుడ్ మనకి అనే టైం వేస్ట్ అవుతుంటది.
ఉమ్.
ఆహ్ వాడనూ వాడచ్చు ఇంకా పర్లేదు రిస్ట్రిక్టేడ్ గా.
ఉమ్. ఒకే
హ్మ్
ప్రాజెక్ట్స్ వర్క్స్ కి అలా యూస్ చేసేవారా మీ స్కూల్ డేస్ లో అలా
మేముండే స్కూల్లో
ఉమ్ అప్పుడు మీరుకీ ప్రాజెక్ట్స్ కావాలని దానిక్. కావాల్సిన సమాచారాన్ని.
బ్రాడ్ కేర్. వెళ్లి అక్కడ పిక్చర్స్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకొని కావా. రీసెంట్ మ్యాటరు కలెక్ట్ చేసుకుని ఇందులో రాసిచ్చేసేవాళ్ళమండి
హ్మ్ కానీ ఈ మధ్య కాలంలో ఉన్న. ఆహ్ పిల్లలంతా చాలా. సోషల్ మీడియాని చాలా ఫాస్ట్ గా యూస్ చేస్తారండి మనక. టైం లో తెలిసేది కూడా కాదు.
ఇంట్లో వాళ్ళు అలవాటు చేసినప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి. వాళ్ళు అన్నం తినలే. అనే వాళ్ళకి ఫోన్ ఇచ్చి చూస్తే వాళ్ళు ప్రతిసారి దానికి అలవాటు పడతారు అండి.
హ్మ్ అవునండి.
తప్పు పెద్దలు చేసి పిల్లలను అంటే ఎవరు ఏం చేయలేరు కదండి.
అది కూడా కరెక్టే.
ఉహ్మ్.
ఫేస్బుక్ లో ఎలాంటివి చూస్తుంటారు మీరు.
ఫేస్బుక్ అంటే ఒకప్పుడు క్రియేట్ చేసా అండి అంటే ఇన్స్టాగ్రామ్ లేక ముందు.
ఉహ్మ్.
అప్పటి నుంచి అట్లే ఉంది జస్ట్ అంతే ఎప్పుడన్నా ఒకసారి అట్లా ఓప్. పెన్ చేస్తుంటా ఎవరైనా ఏదన్నా పోస్ట్ అలా పెట్టింటారు అని. తే నేనైతే దాంట్లో పెద్దగా ఏం చూడనండి.
ఉహ్మ్.
ఉమ్.
చాటింగ్ పర్పస్ కోసం మీరు వాట్సాప్ ఒకటే యూస్ చేస్తారా.
మోస్ట్లీ వాట్సాపే అండి ఇన్స్టాగ్రామ్ రీల్స్ షేర్ చేస్తుంటారు కదా. అట్లా ఎప్పుడైనా మెసేజ్ పెడితే పెడతామండి.
ఉహ్మ్.
హ్మ్ మోస్ట్లీ వాట్సాప్. ఉహ్మ్ మీరు.
నేను మోస్ట్లీ వాట్సాపే ఇన్స్టా అంతే ఆ రెండే.
ఓకే ఓకే.
ఫేస్బుక్ అంటే అక్ లేదు.
హ్మ్
హా ఎడిటింగ్ చేస్తా అన్నారు కదండి! అది యూట్యూబ్ లోనే చేస్తారా, మీరు మళ్ళీ పక్కనే యాప్స్ యూస్ చె చేస్తారా?
మ్ పక్కన ఏవైనా యాప్స్ యూస్ చేయాలండి. యూట్యూబ్లోన ఆడవై అలా ప్రాసెస్ ఉంటది.
మ్
హ్మ్ ట్విట్టర్ వాడరా అండి మీరు?
ఆ వాడనండి మీరు వాడతారా అండి?
ఉమ్ లేదండి వాడను.
ఉహ్మ్ టెలిగ్రామ్ అండి.
టెలిగ్రామ్ చేస్తా అండి.
ఏ పర్పస్ పైన చేస్తారు?
మ్ పర్పస్ అంటే ఏంటో ఐన ఎజ్యుకేషన్ గ్రూప్స్ అలాంటివి ఉంటాయండి. దాంట్లో పిడిఎఫ్ సో అలాంటివి దొరుకుతుంటాయి. ఇంకా! మూవీస్ లో చూస్తే, అలాంటివి ఏవనా దొరుకుతుంటాయండి దాంట్లో.
మ్మ్
మ్ ఇంకా అండి?
మ్ థాంక్ యు సో మచ్ అండి. సోషల్ గురియన్ సోషల్ మీడియా గురించి చాలా! మీరు యూజ్ చేసేటువన్ని చెప్పినందుకు థ్యాంక్ యు
ఓకె థ్యాంక్ యు